హలో
హయ్ ఏం చేస్తుర్రు
లేదు మీరేం చేస్తున్నారు
నేను కూడా ఏం లేదు ఖాళీగానే కూర్చున్నాను
తిన్నారా
తిన్న మీరు తిన్నారా
ఆ
నేనింకా తినలేదు మీ మీరు తిన్నరా ప్పుడే ఆఫ్టర్నూ
నేను ఆఫ్టర్నూన్ తిన్నా అని చెప్తున్నా ఇప్పుడు కాదు
ఓహో గుండూ
థ్యాంక్ యూ థ్యాంక్ యూ
ఏం ఏం స్పెషల్ మరి
మాది ఏంటి పప్పు అదేంటో కర్రీ చేశ్నారు ముల్లక్కాయ చేశ్నారు కానీ అది కాకుండా ఏందంటే చికెన్ పచ్చడి పెరుగేసుకొని తిన్నా
మంచి పని చేశారు సేమ్ నేను కూడా అదే తిన్న
వావ్ వాట్ ఏ కోయిన్సిడెన్స్
వావ్ చో ప్యాడి కల్ మిరాకిల్
ఇంకా మరేం చేస్తున్నారు కాలేజ్కే న్నారా
వెళ్ళినా అండి ఈ రోజు హాఫ్టర్నూన్ ఇంటర్నల్ ఉంటే ఇగ హాఫ్టర్నూన్ పోయి తొందరగా టూ అవర్స్ లో అయి పోయింది సో త్రీ థర్టీ వరకు వచ్చేసా
అంత ఫాస్ట్ గా నా
ఆ మాది జెట్ స్పీడ్ లో అయిపోతుది
అన్నీ ఉంది గా జెట్ స్పీడ్ లోనే ఉన్నట్టుంది టూ అ సే
టూ అవర్స్ మాకు ఆల్రెడీ టూ ఫిఫ్టీన్ కే అయిపోయింది కానీ టూ ఫిఫ్టీన్ కే పంపిచ్చరు టూ అవర్స్ లాబ్ కాబట్టి త్రీ కి పంపిస్తారు అందుకని త్రీ వరకు ఉన్నాం
ఓ లేకుంటే ఎప్పుడో వచ్చేసే వాళ్ళు
అవును మరి ఏం చేస్తామండీ ఉండి
ఆది కూడా కరెక్ట్ ఆ క్లాసస్ లేనపుడు ఏం చేయలేమ్
ఉన్నప్పుడే ఏం చెయం మనం ఇకా లేనప్పుడు ఏం చేస్తాం
కసలే వినమ్ ఇంకా మర ఏం చేస్తున్నారు తిన్నారా
ఇంట్లో ఇంకా టైం కాలేదు కదారా ఎయిట్ కి అట్లా తినడానికెళ్తుంది సమ్ మే మీరు ఎప్పుడు తింటారో తిన్నారా మరి
మేము తినలె మేము ఒక సెవెన్ థర్టీకి అట్ల వెళ్తాం
సెవెన్ థర్టీ కసినం తారా మ్మ్
ఏం జరుగుతుంది మీ కాలేజ్ లొ
మా కాలెజ్లో అస్ లేమి జరగట్లే
మీ కాలేజ్ లో ఈవెంట్స్ కూడ జరగవా
ఈ ఇయర్ కి టూ ఈవెంట్స్ ఉంటాయి అవ్ అవి కూడ టెస్ట్ చేయాలని చేస్తారు అంతె
మా కాలేజ్ లొ అయిత్ అయితే మాకు ఇయర్ కి టూ త్రీ ఈవెంట్స్ చేస్తారు ఆన్యువల్ డే అని డీజే నైట్ అని యాన్యువల్ డేని ఇంకా డీజే నైట్ ని రెండు మిక్స్ చేస్తారు అట్లనే ఇగ ఆన్యువల్ డేలనె ఎక్కువ ఎక్స్టెండ్ చెయ్యరు
అంతేగాని మీకు కొంచెం కొంచెం ఎంజాయ్మెంట్ బా అంటె మీ కాలేజ్ లో ఈవెంట్స్ బాగా చేస్తారు మా కాలేజ్ లొ అలా కాదు అసలకి చేయరు
అవునా మా కాలేజ్ లో బానె చేస్తారు ఏమనరో సెలబ్రిటీస్ వస్తారని చెప్తారు గాని ఏదో ఇంక చిన్న చిన్న వాళ్ళు వచ్చిపోతా ఉంటారు ఇంకా ఈ ఇయర్ ఎవ్వరు రాలె అసలు సెలబ్రిటీస్ జస్ట్ యాన్యువల్ డే ఒకటె చేసినారు ఇంకా అందులోనె చిన్నగ డీజే నైట్ లాగా అరేంజ్ చేసినారంట ఏంటి ఒక లెవెన్ వరకు అట్ల లెవెన్ వరకి
లెవెన్ వరకు అయింద మాకైతె కరెక్ట్ నైన్ థర్టీ కి అయిపోతుంది మా ఈవెంట్
మ్మ్ అంటె ఇంక ఆన్యువల్ డే లొ ఇంక అన్ని జరుగుత్ తాయి కద డాన్సెస్ అవి సాంగ్స్ ఇంకా ఏంటి గిఫ్ట్స్ ఇంకా ఏమిటి టాపర్స్ కి మెడల్స్
మా దాంట్లో కూడా ఇస్తారు కానీ ఇట్లా ఫాస్ట్ గా అయిపోతది చాలా లేట్ చేసిర్రు మీక్ మీ ఒళ్ళు మాది అయితె నైన్ వరకు అయిపోతది
మది స్టార్ట్ చేయడమే ఈవినింగ్ లేట్ స్టార్ట్ చేస్తారు లైక్ ఎప్పుడంటే ఇంకా సిక్స్ కి ఫైవ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేస్తారు ఇంకా మెడల్స్ అవ్వండి ఇంకా ఇయర్ సిక్స్ థర్టీకి మెల్లమెల్లగా ఇంకా నైట్ అయితున్నప్పుడు ఇంగా స్టార్ట్ చేస్తారు అందరు వస్తరు కదా ఇప్పుడు గుడికి సిక్స్ థర్టీ సెవెన్ కట్లా ఇంగ అప్పుడు స్టార్ట్ చేసి ఇంకా లెవెన్ వరకి టెన్ థర్టీ వరకి చేస్తరు ఇగ మీ కాలేజ్ లో మరి ఇంకేం చేయరా మీది పెద్ద కాలేజ్ విన్నట్టు గుర్తు
కానీ మా కాలేజ్ పెద్దదిగా అన్ తెలియకుండు పెద్దగా ఉంటదన్న అన్న మాటనే ఒకసారి ప్లేస్మెంట్ పంచి ఉంటాయి అంటారు సీనియర్స్ కాని అది గుడా తెలిదు
నేను ఇంకా ఏంటి మంచి చేస్తరు కావచ్చు అని నేన అనుకున్నా
కాని మా కాలేజ్ బ్రాంచ్ లో వాలు అట్లవాలు అనే ఉండవు ఈవెంట్స్ ఉండవు ఏం ఉండవు
హుమ్
హుమ్
మంచిగా జేయాలి ఏముంది మంచి మంచి సెలబ్రిటీస్నీ పి పియాలి మ మీ దాంట్లో బిలిపిస్తే పక్కనున్న కాలేజోలు గుడా వస్తరు బాగ మంచి సెలబ్రేటీ అని
అన్సర్స్ కి ఎన్ చెప్పా
హ్మ్ హ్మ్ మా కాలేజ్ లో నేను సెలబ్రిటీని అయితె గొ సెలబ్రిటీ కాదు గాని ఒక సింగర్ అంతే ఇంగ అప్పుడెప్ ప్పుడో మేము ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చిండు రాహుల్ సిబ్లీగంజ్
ది గూడా లేదు
అప్పుడు ఒక అతను వచ్చిన్ను ఇంకా ఆయన సెలబ్రిటీ ఆయన ఇగ ఏంటి సింగర్ ఏం గాదు అని మీ నేను చూసిండే అయితే మా కాలేజీలో అప్పుడు ఇగ చిన్న చిన్నగా ఏమంటారు ప్రమోషన్స్కి వస్తా ఉంటారు గానీ అంత మంది ఏం రాలేరు ఇంగా చిన్న ఎవరు చి ఏమంటారు చిన్న చిన్న హీరోస్ లైక్ ఇతను ఉంటాడు చూడు ఈ మూవీలో జాతి రత్నాల్ మూవీలో హలో
ఆ వింటున్నా వింటున్నా ఏమన్నా అంటారని ఆలోచిస్తున్నా మూవీ జూల్లేదు నేను
హలో
హలో హలో
ఆ జాతిరత్నాల్ మూవీలో హీరో ఉంటాడు చూడండి
ఆ
అతను ఒకడే హలో నువ్వు ఒక్కడివే ఎక్కువ సేపు ఉన్నాడు అంతే వచ్చి
అ ఐ లవడు వోచ్చిందా మీ కాలేజ్ కి
ఆ ఇంకచ్చి ఇంకా ఏమంటరు వోచ్చినరు కొంతమంది గాని జస్ట్ ఒక హాఫ్ న్ అవర్ వన్ అవర్ ఉండే వెళ్ళిపోతరు అంతే వాళ్ళు ప్రమోషన్స్ అంతసేపు ఉండరు ఇంకా ఎక్కనే ఇంక్ ఇక్కడ నవీన్ పోలి శెట్టి ఒక్కడే ఒక టూ అవర్స్ ఏం ఉండే మా కాలేజ్ లో ఇంక ఎవరు మా యాడ్ మూవీ లో త్రీ మెంబెర్స్ ఉంటారుగా వాళ్ళు కూడా వచ్చినారు ప్రమోషన్కి సంస్కిప్ వాళ్ళు ఎప్పుడ వచ్చినారంటే ఈవినింగ్ టైమ్ లో అది కూడా అందరు వెళ్ళిపోయ టైంకి
అలు కూడా రాలేదు
మాకు ఇంకాళ్ళు వెళ్ళిపోయే ఏంటి కాలేజ్కి వెళ్ళ కాలేజ్ టైమింగ్ అయిపోయే టైం వచ్చిన వీళ్ళు
నా కల్సి
వచ్చినంగ్ కలవలేదు చూడ్డం అప్పుడు కాలేజ్ అయిపోయే టైం క దూరం నుండి చూసి ఇంకొ చేష్ణం
అవునా మా కాతేస బ రాల ఒక్కసారి సోహెల్ వచ్చిండు బిగ్ బాస్ సోహెల్ సోహెల్ వచ్చిండు మళ్ళా సైన్ ఆర్టిస్ సాత్విక్ తెలుసా
ఆ తెలుసు
ఆ తను వచ్చేండు
హ
ఇప్పుడు షూటింగ్ అవుతుంది వస్తుంది మా కాలేజ్ లో ఏదో సీరియల్ షూటింగ్ లో మా కాలేజ్ నేమ్ మా చేశారు.
ఏం కాలేజ్ అని పెట్టినార ఏంటి
మాకు అది తిరుమలై కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నం అని చేంజ్ చేషిర్రు బోర్డు
అయ్యో తెలంగాణలో చేసుకుంటే ఆంధ్రాన్ని పెడతారు ఏంటి వీళ్లు
హ్మ్
తెలంగాణలో షూటింగ్ చేసుకుంటూ, ఆంధ్ర అంటాం. ఏంటో ఏమో
పోతున్నాం మనం ఆడియన్స్
ఉమ్ అద ఏదో మనం ఈళ్ళు నిజంగానే ఆంధ్రాలు వెళ్ళి తీస్తున్నారు. అనుకోవాలి మనం ఇగా
హ్మ్
కానీ వాళ్ళు చేసేది మొత్తం తెలంగాణలోనే
అది కూడా ఏమంటారు. ఆ ఇంటర్ కాలేజ్ అంట
బీటెక్ ని ఇంటర్ చే ఇంటర్ చేసేసినారు. కదా అయ్యో
హ్మ్
ఇంటర్ కాలేజా ప్చ్
అంతే కదా
అంత పెద్ద కాలేజ్ ని ఇంటర్ అని ఎవ్వరన్నా అనుకుంటారా అసలు
హ్మ్
ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి. ఎన్ని ఉంటే అసలు ఎంత పెద్దగా ఉంటది.
హ్మ్
ఈ నారాయణ, శ్రీ చైతన్యా వాళ్ళ కాలేజెస్ కొంచెం పెద్దగా ఉంటాయి. కానీ మరి ఇన్ని బ్లాక్స్ ఉంటాయా ఏంటి వాళ్ళకి
మాకు కూడా ఎన్ని బ్లాక్స్ ఉంటాయి. మీ కాలేజ్ కంటే మా కాలేజ్ అంత పెద్ద మాకు మాహ అంటే త్రీ బ్లాక్స్ ఉంటాయి. మీకు ఆ బ్లాక్స్ లో మీకు చాలా పెద్దగా ఉం ఉంటాయ్ అంటావ్ కదా
మాకు త్రీ బ్లాగ్స్ మాకు కూడా ఫోర్ ఉంటాయి. ఇంకా ఫామ్
హ్మ్
మళ్ళ ఫార్మసీ మొ మొత్తం సపరేట్ ఇంకా వాళ్ళకి, వాళ్ళ ఏంటి ఆడీ సపరేటే వాళ్ళకి అన్ని సపరేటే
అవునా
ఆ ఆ ఒక్క బ్లాక్ లోనే వాళ్ళకు అన్ని ఇంకా మాకేమో త్రీ బ్లాక్స్ కలిపి ఒకటే ఆడి ఒక అంటే ఏమంట్రూ ఒక లైబ్రరీ ఒక మినీ ఆడిటోరియం అదే త్రీ బ్లాక్స్ కల్పి
మళ్ళ లైబ్రరియా
ఆ అంటే మా పెద్ద ఆడిటోరియం కూడా చిన్నగానే ఉంటుంది. స సో
హ
ఇంకొ ఇంకొంచెం చిన్నగా చేసారు ఇంకొక ఆడిని అట్లా చిన్న చిన్న ఈవెంట్ కోసంయా
మంచింది మీ కాలేజ్ మాకైతే ఒక ఓపెన్ ఆడిటోరియం సంగీత ఆడిటోరియం మళ్ళ చిన్నది పెద్దది అనే ఉంటంది అ
అయ్య అవునా మాకు ఇంకా బయట కూడా మంచిగా ప్లేస్ ఉంటంది జిమ్ కన్నా అని చెప్పేసి
ఆ ఆ అవును మీ గూడా అవ్కూడా పెద్దా
ఆ అక్కడ బయట ఏరియా మంచి పెద్ద ఉం ఉంటది అంటే సేమ్ ఇంకా ఓపెన్ ఏరియా ఇక్కడ అన్ని ఈవెంట్స్ చేసుకోవచ్చు.
ఓకే అండి ఎంజాయ్ బాయ్
ఓకే అండి బాయ్